బాగున్నావా అక్క
ఆ బాగున్నాను నువ్ బాగున్నావా
బాగున్న అక్క ఏం చేస్తున్నావ్
కలి కూర్చొన్ నువ్వు
కాలినే అక్క
తిన్నార
ఆ తిన్నాం అక్క నువ్ తిన్నవా
ఆ తిన్నా ఏం తిన్నారు
నేను ఈ రోజు పుల్
ఏం చేస్తున్నవ్రా నేనా జన్మ దోస జొన్న జొన్న కలిగ స నిన్న కూడా చేదా
నారు
మాస్టోర్ పాపలాంది
అవునా మళ్ళీ ని వయిసు వినిపిడేమో అక్క
అవు ఇంకేం ఐతే
హు ఎట్లుంది కా స్టోర్
ఏం పత్యా పాడడి అపూడొస్తంది మా మేడం చెప్పినా ఏం చేయాలి పద్ద నుంచి సాయంత్ర కా లేవు ఇక్కడ ఏం లేదు అ నాట్ నా ట్టి కానీ
ఉ
వేర ఊరికి పోతామంటే
ఉ
ఒద్దన్నారు
ఓద్దన్నారా ఏదో కూర్చొని ఏం చేయాలంట
ఆఫీస్ కైనా ఆఫీస్ కైనా వస్తామంటే ఆడి చూద్ద
ఇప్పుడు స్టాక్ ఉందాడా
ఏం లే
స్టాక్ లేదన్న స్టోర్ లో తీసి కూర్చోమన్నారా
ఒచ్చినోళ్ళు అడుగుతా ఉంటే ఎట్లా ఉంటది
అంతేకదా ఉ
ఎమీ షోరు
అవునక్క ను ఎం ఫమ్ జయవు
నేను జేయను అబ్బా
ఉ
అదం కస్ట్లేదు మా అమ్మ చెయ్యమంటామ్ గాని బి ఫార్మసీ ఆ సర్టిఫికెట్లు తెచ్చుకొని
అ అవును సర్టిఫికేట్ లింగా తెచ్చుకోలేదా నువ్వు
తెచ్చుకోల
ఎప్పుడు తెచ్చుకుంటావు
నెక్స్ట్ మంత్ ఓ డి కి అప్లై చేయాలా
అవునా
ఓ డి అయిపోయిన తర్వాత అది కా ఏండ్రు ఆ సర్టిఫికెట్ తెచ్చుకోని టిసి సాల్ సాల్ పోర్స్ట్ లో పడితే అప్లై చేసుకుంటాం
అంతే లేక్
చపో
అహ నిన్
ఆ
సార్ని కూడా నాగేంద్ర సార్ని తిట్టారంట
ఏమంట
ఆ వాళ్ళేమి మీరేమి పట్టించుకోవడం లేదు ఆ పాప ఇన్చార్జ్ ఉండి కూడా ఇదే ఏమి లేదు ఆ వాళ్ళు ఫోన్స్ చూసుకుంటున్నారు కింద కూర్చోన్నారు అక్కడ ఎంది కౌంటర్ లో క్యాష్ లేదు ఆ సార్ అసలు చూడనే లేదక్క క్యాష్ ఉంది లేంది అనేది
ఆ
ఆ ఆప్ప్రాన్స్ ఏసుకోలేదు అది ఇది అని చెప్పి సేసి ఇప్పుడు మీ స్టోర్ లో ఉన్నారు కదా ఇన్ఛార్జ్
ఆ
ఆ అక్కకి సార్ని కూడా రిపోర్ట్ చేయమని చెప్పిన్నారంట
ఓ
అసలు అట్లా ఎట్లా చెప్ ప్తారు సార్కి ఎన్ని ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది సార్ని తక్కువ చేసినట్టే కదా
అంతే
అ ఎట్లా మాట్లాడతన్నారు వాళ్ళకైనా తెలివి ఉండాలి పాపం సార్ చనా బాధపడతానరు ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి నన్ను నన్ను రిపోర్ట్ చెయ్మన్నారు ఇంగ అంతే కదా బాధే కదా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ ఇంకా పైన ఉండిపోయి ఇప్పుడు అందరు ఒకే పొజిషన్ లో ఉన్నారు
ఉ
నిన్న ఆ సార్ ఇప్పుడు ఈ సార్ని కూడా నిన్న ఆఫీస్ కు రమ్మని చెప్పింది వాళ్ళే కదా ఆయనాడక్ పోయినాడు
ఆ
సరిగ్గా చూసుకోవడం లేదు బాధ్యత లేకుండా ఉన్నారు అన్నట్టు మాట్లాడిన రంట సార్ గూడా పాపం ఫీల్ అవుతా ఉన్నాడు
నమాజ్ చదవకుండా అడ స్టాక్ లేకుండా ఏం చేయాలని
సరే ఇన్ని మాట్లాడంరు కదా ఒకవేళ మనము సేల్స్ చేస్తన్నాం అప్పుడప్పుడే ఎవ్వరైనా వస్తే అసలు ఈ షాపే ఓపన్ చేయలా ఎక్కువ మాట్లాడితే ఆ మీరపన్ చేసుకోలేదు మీకు రెస్పాన్సిబిలిటీ లేదు అ ఎన్ని రెస్పెక్ట్ తీసి పడేస్తా ఉన్నారు మీరు షాప్కి బయట నుంచి వచ్చే వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటా వీల్లెంది షాప్ల ఇట్లున్నారానుకుంటారు ఎందెందో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్నారు
ఆ మాట్లాడు సర్లే ఎ ఏంటి ఏ ఏ టూ ఫైవ్ చేయాలంట
ఆ ఎవరికా చేసేది అసలు ఇప్పుడి ఎంత కష్టం అవుతంది రావడానికి మన ప్లేసులు ఏమన్నా దగ్గరగా ఉన్నాయా
వందా అరమోఎరుపోత ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి నాలె డ్జ్ రాకుండా ఏడుండేం చెయాల మనమే ఫ్రెష్ర్స్ సరే ఈ సేల్స్ అవుతాంటే మన ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలంటే అన్ని నేర్చుకోవాలా వర్క్ ఉండల్లా అఊకా కాలీగ్ మనకి ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తది నాలెడ్జ్ ఎట్లా వస్తది ప్రేవేరేదిక్కుక్ పోతే నీకు వన్నీయర్ ఎక్స్పీరియన్స్ అన్నావు కదామ్మా ఏం జ
ఊ
రేపూది ఇక్కడ వన్ ఇయర్ చేసినామ మనం ఏం చెప్తాం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాం ఆ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లో మనకేం తెలుసు ఏం తెలిదు
అసేసేదక్క మనమీడా ఈ సరే ఇట్టా ఉన్నా గూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటున్నా మనకెదో ఒకటి గేమ్స్ ఎసుకుంటున్నామంటే అదొక అర్థం ఉ ది ఇక్కడ ఏమి రాక మనం ఏమి చెయ్యక అడ ఏమి అవ్వక వీళ్ళు మళ్ళీ వీల్ పడే వీళ్ తిట్టే మాటలన్నీ పడా
అవు
తిడతారు తిట్టిన దాంట్లో ఒక అర్ధం ఉండాలక్క వాళ్ళ సైడ్ తప్పులన్నీ పెట్టుకుని మనల్ని తిట్
ఉ మ పని చెయ్యాలి చెయ్యాలి అని మనకుంటది
ఉ కొత్త కదా మనం ఇంకా
ఉ అడ ఏమేల ఉండదు ఏంచేయాలానే గమ్ముడా కూర్చొని ఏమన్నైయితే ఇద్దరు పోయుంటారు ఆరాంగా.
ఉమ్. వాళ్ళు ఎందోపెద్ద పని ఉన్నట్టు అప్పటికప్పుడే మిమ్మల్ని వచ్చి పంపించేయడం పెద్ద.
ఏ ఈడికి వచ్చింది వచ్చి అన్ని. ఆడ మూలలో ఉన్నాయి అన్ని విసిరేసి అప్పుడు క్లీన్ చేపించి ఆహ్. అవును బేట్. అవును ఏసి డెవలప్ చేసి సరిచేస్త
ఇన్ని సార్లు చేసిన్నాం కదా ఆడిటింగ్ మనం చేసిన ప్రతిసారి. ఉటిగానే కదా చేస్తా ఉన్నాము.
అవును.
ఆహా అయినా కూడా ఏదో ఒక తప్పులు వస్తానే ఉన్నాయి. మనకు ఉండే ఇన్ఛార్జీలు అట్లే ఉండారు. ఇంట్రెస్ట్ ఉందా లేదు.
అంతేగా ఏం కాదులే.
గా.
అవునా పి హెచ్ ఆహ్ నైస్. సారున్నడే ఆహ్ ఆ అమ్మాయి ఏంటి షాప్లా ఉండ. కొందా.
ఆహ్ రెస్పాన్సిబిలిటీ లేదుగా.
ఆహ్ నువ్వు చూడాలి మాది వస్తది.
అందరూ రూల్స్ మాట్లాడే వాళ్ళే అబ్బా ఎందో. మనమేనేమో ఏమి తెలు. గుండానికి గమ్ముగా ఏమన్నా కూడా గమ్మగా వాళ్తాయ చూసుకుంటా గమ్ముగా ఉ.
అవును.
అవును. ఇక్కడ వాష్రూమ్ రెడీ అయింది.
ఉమ్ ఆహ్ మాకూడా అందది.
ఉమ్ మూడు ఫ్లోర్ ఎక్కాలే కాళ్లు నొప్పులు వస్తా ఉన్నాయి. ఆహ్.
చాలులే మస్ సరిగ్గా ఇదు ఎంత మంది ఇష్ట. స్టార్టింగే మానేస్తున్నారు.
ఇంకా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు సార్ ఇంకా ఇవ్వరంట ఫస్ట్ మంత్ చూసి ఇస్తే ఇచ్చినట్టులేద. అంటే గమ్ముగా.
ఉమ్. అంతే.
ఉమ్ శాలరీ కూడా ఇవ్వు.
ఓ ఏం ఏ ఏమో గ్రూప్లో లేం కదా మాకు తెలీదు. అంతేన అయితే ఊరికనే ఎవరు తెలుసా.
ఉమ్.
ఆహ్ శ్వేత.
ఆ అక్క పక్కనుండే అక్క ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతుంది.
పాప అంతే దాంట్లో నువ్వు హీరో ఉన్నావ.
నాకు వినిపిస్తాంది బాగా.
నీ పక్కన ఉండే పాప ఏం చేస్తుంది.
నా పక్క నుండి పా వేరే పాప ఫోన్ మాట్లాడుతాంది
పాప ఆ ఆ హలో కాలేదా అవునా ఏమీ
మేము ఇల్లు చేంజ్ అయ్యినము
ఆ
అక్కడ అన్ని సర్దుకోవాలని చెప్పేసి ఆ పాప
ఎంతరి కా అమ్మనీ ఇ ఏం చేయలో జరుస్తాము చెయ్
ఉమ్
అయితే అడి అయితే అడిగారా కాలేజీ లో ఆ
మళ్ళీ చేస్తాను అక్క ఒక రెండు నిమిషాలు
ఉమ్ సరే ఆ
అది మ